హలో ఆ హా చెప్పు చికెన్ బానే చేసారా లేదా
పర్లేదు బానే చేస్తున్నారు స వెనస్డే వెనస్డే బానే ఉంటుంది ఎప్పుడో నెలకు ఒకసారి
ఉహూ ఈ మంత్ లో చేయలే
ఈ మంత్ లో అంతా లీవ్లకే సరిపోయా
హ్మ్మ్
బిర్యానీ చేయలేం మళ్ళా ఇప్పుడు గ్యాస్ ఉంది కదా
హ్మ్మ్
ఏం చేస్తారో చైనీలే ముందు మాకు చపాతీలు పరాటాలు ఇడ్లీలు సంగటీ అన్న పెడతాన్నారు ఇప్పుడు అది కూడా ఓన్లీ అన్నమే
సంగటి కూడా పెడతాన రా
అవును పెడతా అన్నారు సంగటి చికెన్ తిన్న
కొత్త లో కదా అంతే వాళ్ళు
ఉ ఎప్పుడు ఒక నెలకు ముందు వరకు పెడతాను మళ్ళీ మానేసారు
నాది ఆ జియో లో ఒక షర్ట్ పెట్టుకున్నా కదా వన్ ఫిఫ్టీది అ ఎంత బాగా వచ్చిందో క్లాత్ ఉండేది ప్పు ఎంత మెత్తగా బాగుంది హ్మ్మ్ ఆ జియో లో కూడా అట్లా పెట్టేది ఉంటే పెట్టేదాన్ని నాకు మింత్ర లేదు గా ఏదైనా బుక్ చేద్దామంటే అసలు నచ్చవుడ్రస్సులు కొందామంటే అవి చూస్తే ఎంత రేంజ్ లో ఉంటాయో
హ్మ్మ్
ఇదే షర్టే మింత్రా లో చూసా అది ట్వల్వ్ హండ్రెడ్ తెలుసా
దాంట్లో కూడా ఆఫర్లు వచ్చినప్పుడు కొనాలా
కొనాల అనే ఆశ కూడా చచ్చిపోతుంది
హ ఆఫర్లు వస్తా అండి అప్పుడు కొనాలా
అ
ఇంకేమే గాలె వస్తాను మేము మాట్లాడుతా అంటే మాట్లాడు
ఎందొస్తంది
గాలి
వాలా మెదిపాయకి పోయదా మిదిపాయ
రయివానువ
నాగేన్ీ చాలా రాద్దామ అంటే
తిట్లుతిని అయితే అందరూ ఇచ్చసారు
రాస్తాల కనుకునే ఇప్పుడు రాస్తా లే రాస్తా మాట్లాడుతా అంతే కదా
అంతే నేను అదే చేస్తన్నా రాస్తా మాట్లాడుతున్నా రాస్ పౌడర్ న కంప్లీట్ చేస్తే ఇంకా ఎండబ్ల్యూఓసి రేపు రాస్తా ఎల్లిళ్ళ వచ్చేసి రెండు సబ్జెక్టులు మూడు సబ్జెక్టులు రాయాల సాటర్డే లొపలు అన్నిీ కంప్లీట్ చేయాల
ఫ్రైడే తెచ్చుకోము ఎవరితోైనికోవాలి
ఏందే
అసైన్మెంట్ హాల్డేగదా రాయోచ్చు
హ
కానీ ఆ టైమ్ లో ఎవ్వరు ఇవ్వరు
హ్ వాళ్ళే రాసుకుంటారు అంటారు అయిన అందరూ అప్పుడే ఎట్లా రాసేసినారు నాకు అర్థం కావాల ఆ
మన మనమే మే అందరూ ఉంటారులే ఇస్తారులే అనుకుంటాం వాళ్ళంతా అట్లుండడా
చప్పను కూడా చప్ప ర ఇచ్చది పక్కన పెడితే నాకు ఈ రోజు వచ్చింది బీవీ చిన్నారా అలా వాళ్ళు చేసిన దానికి
ఇంకా
అంత స పున బుక్ కున బుక్ కునాబుకు
అందుకే నినువాాల మొహాలేస ఆట్లే ఆ నువ్ ఇంకా పావని ఉంటే పావుని కాదు పావని ఒకసారి మొహమ్ మీద చెప్తే ఆపప మారుతుంది నువ్వు అట్లా కాదు ఆవిడ చెప్పిన దాన్నిేఊ అంటే నాగర ఏకత అంటుంది అట్లే
నేన ఎప్పుడు నా పిల్ల నాకేమో ఇచ్చింది నేనే రాయలేదు డిప్ అసైన్మెంట్ ఎక్కువ రాసిందని రాయ నా పిల్ల నాకు ఇచ్చింది ఇచ్చి కూడా నేను
నేను పావనిని అసలు ఎప్పుడు బుక్కులు అడిగని తెలుసా ఆ అందుకే నేను ఆ పాపని అడుగను
నాపులైస
నేనా అయినా ఎందుకు మౌనిక అట్లా చేస్తారు నువ్వున్నట్ అంటే నేను వాళ్ళతో ఉంటా కదా అది ఎందుకున్నా నేన ఏమన్నా వాళ్ళక ఏమన్నా పాపం చేయసానో ఏందో ఎంత ఇదిగా చూస్తున్నా అందుకే పావనికి నాకు వస్తు వస్తువులు ఏం మ ఇవ్వాలని నాకు నచ్చదు అందుకే
మన బెంచ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పక్కన బెంచ్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది
ఎట్టన్నా సావని ఇగ మే అందుకేమే నా పక్కన ఉండే వాళ్ళ కంటే నేను దూరం ఉండే వాళ్ళతోనే బాగా ఇష్టపడతాను తెలుసా ఈ మధ్య పావని మృదులా కూడా ఒక్కొసారి బానే ఉంటుంది ఏమో ఒక్కొక్కసారి నాకు
హ
అట్లా అనిపిస్తుంది ఇంకా పావని విషయంలో అయితే నాకు అ పాప మీద అసలు పాజిటివ్ అనేది ఎప్పుడు రాదు అవసరం వరకే ఆ
ఆ పిల్ అది తెలుసులే అందరికి
ఇంకే మొహం మీద అంటా నేను నాకు అసలు పావనీత అవసరం లేదు పావనీతో అసలు ఎప్పుడు ఏమి అడగను కూడా అడుగను రాసేది ఏం లేట్ పది నిమిషాలు లేట్ ఏ ఒక రోజు లేట్ అయితే పోయేది ఏమిలే వాళ్ళు వస్తారు కదా మార్క్స్
అంతేను
హు అట్లా వెళ్తా అంత డిగ్రీ లేదు అది మళ్ళీ నాకు మాత్రం చెప్తుంది అవి తే ఇవి తే అని చేసే హెల్ప్ చేస్తా ఉంటా కానీ నా మీదే పగవాళ్ళకి ఎందుకో చెప్తాత ఈసారి నాకేమన్నా చెప్పని
లేవని చెప్పు
ఆ నేను పోననే చెప్తా నేను నీకు మాత్రం ఏమి తెచ్చిననే చెప్తా
ఉహు
కాదు వాళ్ళకు ఆ రోజు నందికి బాక్స్ ఇచ్చింటే వాళ్ళకి తెచ్చావు నాకు ఎప్పుడైనా తెచ్చావాని మే నందిని మాట్లాడే విధంగా నాకు అసలు నందిని తెలుసా ఎగ్జామ్స్ అప్పుడు క్యూస్షన్స్ అడుగుతానట్టే రెండు నిమిషాలుగా ఒక నిమిషంతో పెట్టేది తెలుసా మౌనిక పావని నేను రోజ అంతా అడగనీయలే ఆ అయ నాకు తెలుసు ఎవరి దగ్గర ఎట్లా ఉండ నాకు హెల్ప్ చేశారు కాబట్టి నాకు ఇంకొకసారి వాళ్ళకి చెయ్యాలనిపిస్తుంది పావని అట్ల వాళ్ళకి ఎట్లా చెయ్యాలనిపిస్తుంది చెప్పు
నువ్వు చెప్పాలా ఆ పిల్ల అట్ట చేసిందికాబట్టి నేను తెచ్చిన క్యరీ అని
నాకా అక అప్పుడు గుర్తు రావే
అదే కదా మొత్తం అయిపోన తర్వాత గుర్తొస్తాయి
ఆ అనేది ఏమో అంటా నాకు అప్పుడు గుర్తుండాలి నేను వాళ్ళలాగా కాదు మౌనిక నాకు చాలా మంచి మనసు అని నాకు తెలుసు నేను ఎప్పుడు తప్పులు చేయను నన్నీ బాధ పెట్టారంటే వాళ్ళ కి అవి ఎప్పుడు చెప్పలో అప్పుడు చెప్తా
పావని విషయంలో నేను ఇప్పుడు కాదుగా ప్రతి రోజు బాధపడతా ప్రతి రోజు అట్ల అవంత పట్టించుకోనులే ఫస్ట్ కానీ అవసరం వరకు ఒక దగ్గర మంచిగా ఉ కి ఆహా నేను అట్లే ఉంటా కానీ అవసరం వస్తే మాత్రం నా దగ్గర నా దగ్గరఎంత మంచిగా మాట్లాడుతుంది తెలుసా
మీరు మాట్లాడితే పక్కన దోసేస్తారామ్మా మమ్మల్ని కూడా మీరు మా మాట్లాడకపోతే ఇద్దరు మాట్లాడుకోరు మీరే వదిలేసిపోతా ఉంటారు నేను చాలా టైం చూస్తా
మేము నువ్వు మే వాళ్ళు మధ్యలో దూరుతా అంటారు అందుకే నేను సైడ్కి వెళ్ళిపోతా, మృదులా గాని పావని గాని నేన్ని పక్కన ఉంటే మధ్యలో దూరాలని వస్తారు తెలుసా, నువ్వు కూడా ట్లే ఉంటావ్ అందుకు నేను కొంచం దూరం వెళ్ పోతా మౌనికా వస్ స్తుందా రాదా అని టెస్ట్ చేసా ఒక్కొక్కసారి వెనక్ చే పెడతా ఉంటాం ఆ పిలుస్ ఆహ పిలుస్తా అంటావు అని ఉమ్ ఒక్కొక్కసారి పిలుస్తావు ఒక్కొక్కసారి వాళ్ళకే మాటలు చెప్తా ఉంటావు నేను కామ్ అయిపోతాననే
వాళ్ళు ఏదోకటి మాట్లాడుతా ఉంటారు చూస్ తాంటా
నాకు నచ్చారు ఒక్కొక్కసారి వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ప్పుడేమో వాళ్ళతోనే ఉంటారు ఇప్పుడు నువ్వు నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కదా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి వాళ్ళ తోసేస్తే వాళ్ళకి ఎంత బాగుం వాళ్ళకి అవన్నీ తెలీదు నేను పీల్ అవ్వనా మళ్ళీ వాళ్ళు మధ్యలో వచ్చేసి నన్ని లాస్ట్ తోస్తే గ నేను పీల్ అవ్వనా
ఉమ్ నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు కదా నాకెందుకో మాట్లాడాల అనిపించ లేక ఎవరితోనో ఇ ఎన్ని రోలు రెండు నేల్లో అయిపోతుంది వాళ్ళు బావుంటున్నారు మహేశ్వరి వాల్
నేను అందుకే అసలు మావోనిక నువ్వు రానప్పుడు నేను ఎంత బాగుంటా తెలుసా మహేశ్వరి వాళ్ళతో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, నాకు ఆ పాప అయితే బాక్స్ తినిపిస్తుంది తెలుసా మృదుల అంటే నాకు అసలు మృదులా మహేష్ శ్వరి మేఘనా వాళ్ళు ఉమ్ వా మృదులా దగ్గర ఏం తినట్లేదు మృదులా వాళ్ళ దగ్గర ఏం తినే మహేశ్వరి ముందుగానే చెప్తుంది తెలుసా, నువ్వు మృదుల దగ్గరకి పోవద్దు నా దగ్గరే తిను అని చెప్తుంది తెలుసా ఎంత ప్రేమ చూపిస్తుంది, ఆ రోజ్ ను అంతే ఆడిటోరియంలా మనం ముగ్గురం కూర్చున్నాం కదా నువ్వు నేను మృదుల నా పక్కన మహేశ్వరి కూర్చున్నారు కదా
ఆ అవును
ఆ రోజు ఏమైందంటే మహేశ్వరి, మేఘన, ప్రవళిక చిప్స్ తింటున్నారు. మహేశ్వరి నాక్ చిప్స్ ఇస్ ఆ ఒక పక్కన తినిపిస్తుంది ఇంకొక పక్కన చేతిలో పెడుతుంది తెలుసా తిను తిను అని, మేఘనా వాళ్ళకి తెలిక ఎందుకు ఈ బాబు ఇంత ప్రేమ చూపిస్తుంది నా మీద అని, అందుకే నాకు ఆ బాబ్ మీద ఎంత ప్రేమ అనిపిస్తుందో ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడుతా, ఆ రోజు నాకు ఎంత ఫీల్ వచ్చింది తెలుసా వాళ్ళకి తెలియకోకుండా నాకు తినిపించడం, నాకు ఇవ్వడం,
ఉమ్ ఉంటే బాగుంటారు, లేకపోతే మరీ అద్మానంగా ఉంటారు. ఇగ్ కట్చేయ్యి టైమైంది అ
అయిందా చూన్నే
ఊ
సరే నువ్వు నువ్వే చెయి ఇంకొకసారి మళ్ళీ నేను చేస్తా
ఓకే
నంబర్ పెట్టల్ల
వద్దు ఉంది కదా ఆల్రెడి పెట్ వ్ కదా
ఆ సరే